వినిపిస్తు
ఉ తిన్నారా
ఉహూ ఇంకా మీదేంటి స్పెషల్ ఈరోజు
మాద చేసేసి బెండకాయ్ టమాటో కర్రీ అండి
టమాటాను ఓకే మీకు బెండకాయ నచ్చుతుందా
హా ఇష్టమండి బెండకాయ్
ఆ కొంచెం కొంతమందికి నచ్చదు కదా అంది స్టిక్కీ స్టిక్కీగా ఉంటుందని చెప్పేసి
అంటే నేను బా బాతింటా ఫ్రై గాని లేకపోతే బెండకాయ్ టమాటొ గా చిన్నప్పటి నుంచి ఇష్టం ఎందుకో తెలవదు బెండకాయ
అవునా ఓకే ఓకే కొంతమందికి నచ్చదు
హ్మ్ అవును కొంత మందికి నచ్చదది జిగురు జిగురుగా ఉంటది కదా
నకు ఆ అవాయిడ్ చేస్తారు బెండకాయని అందరు
ఆ అవునండి చాలా మంది అవాయిడ్ చేస్తారు
పాపగూడా బెండకాయ అంటే పిచ్చి
హహ తని నాకీష్టం మా హస్బెండ్ కి అస్సలిష్టం ఉండదు
మ్మ్ ఏడన్నా బయటికెళ్ళారా ఈ మధ్య
లేదండి ఏటు వెళ్ళలేదు
మ్మ్
ఏ మూవీస్ చూసారా కొంచెం ఏమన్ అద
మూవీస్ అంటే అంటే చూసాను ఓ అమ్మ ఈ మధ్య ఒక టూ త్రీ మూవీస్ చూశాను అది కూడా ఓ టి టి లో చూశాను
అవునా ఏ మూవీ చూసారు
హయ్ ప్రీ వెడ్డింగ్ షో అని ఒకటి మూవీ ఉంది అది జీ ఫైవ్ లో ఉంది బావుంది ఒకసారి ట్రై చేయండి చాలా ఫన్నీ ఏంట టైన్మెంట్ బాంటది మూవీ
ప్రీ వెడ్డింగ్ గదా ఫోటోషూట్ దా
ఆ ఆ అదే అదే
ఆహా లేదు లేదు షాట్ చూసా ఇన్స్టాగ్రామ్ లో
ఉమ్ చాలా బాగుంటది మూవీ చాలా ఫన్నీ గా ఉంటది
అవునా
ఆ ఏద ఘోరంగా నవ్వుకున్నాం సినిమా ఆ మూవీ చూసి
ఆ రా అంటే చూద్దాం అనుకున్నా గానీ ఎప్పుడు కుదరాలే స్టోరీ ఏంటండి అ
అంటే స్టోరీ అంటే ఒక విలేజ్ లో అంటే ఆంధ్ర సైడ్
ఆంధ్ర స్ క్కడ
ఉమ్ అయితే ఆ ఒక విలేజ్ లో ఒక ఫోటోషాప్ అతను ఉంటాడు ఇంకా అతను ఆ ఊరికి అతను మాత్రమే ఫోటో షాప్ ఇంకా
ఊరు మొత్తాలన ఆయన ఒక్కడే
ఆ అతను ఒక్కడే అయితే ఆ ఊర్లోఓ ఒక పర్సన్ కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్ మ్యారేజ్ సెట్ అయితుది ఆ ఊర్లో అమ్మాయి తోటే
ఆహా
ఆ పర్సను ఈ
ఓ మధ్యలో చిప్పు పోయిద్ది అవునా వస్తాయి కదా ఇప్పుడు టీవీలలో టీవీ నైన్ చ్చిండ్రు అది వాడు ఆ చిన్నపిిల్లడు ఇద్దరు వెతుకుతా ఉంటారు ఇద్దరు
చాలా బా బాగుంటుంది
ఆ తర్వాత ఏమైతాదో అ చిప్పు పోయిద్ది మరి దొరికిద్దా
అంటే లా ఆ చిప్పు ఇంకా దొరకదు ఇగ అది ఏంటంటే ఈ ఇప్పుడు ఈ పెళ్లి పెళ్లికొడుకు పెళ్లికూతురు ఉంటారు కదా అతను కొంచెం పొలిటికల్ ఇగ తెలిసిన అంటే ఇగ వాళ్ళ వాళ్ళ తెలిసిన అతడు పొలిటికల్ దాంట్లో తిరుగుతా ఉంటాడు అయి ది ఫోటోషాప్ పని ఏంటంటే ఫోటోషాప్ అనే ఏంట టె మ్యానేజ్ చేస్తా ఉంటాడు దొరకబడదాము పట్టుకుందాము అని చెప్పేసి మ్యానేజ్ చేస్తా ఉ సరిపోయి
ఆవునా
హ్ మ్మ్ అయితే మ్యానేజ్ చేద్దాం అని చెప్పేసి చాలా పెళ్ళి దగ్గరికి వచ్చే వరకు కూడా మ్యానేజ్ చేస్తా ఉంటాడు దగ్గరికి వచ్చినాక రేపు పెళ్లి అనంగా ఇక చేప్దామా వద్దా అని ఆలోచించి ఆలోచించి ఇంకా చెప్పేస్తాడు చెప్పేసే వరకు వాళ్ళ వాళ్ళ మా ఫాదర్ మదర్ అంత రియాక్ట్ కారు కాని ఈయన ఏంటిదంటే ఇదే దో ముందే చెప్తే మళ్ళీ ఫోటో షూట్ చేసేవాళ్ళం కదా ఇప్పుడు చెప్తే ఏం చేస్తాం అని ఫీల్ అయితాడు ఆ పెళ్ళి కొడుకు
అయ్యా
కొంచెం సీరియస్ అయితాడు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏం ఏంటంటే ఈ ఫోటోషాప్ అతనే ఏం చేస్తాడంటే ఆ చిప్పు దొరుకుతదో దొరకదో అని చెప్పేసి ఇప్పుడు వీళ్లది తెలువకుండా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకు తెలివకుండా నార్మల్ గా వీడియోస్తో అంటే నాచురల్ గా వాళ్ళ మదర్ ఫాదర్ తో బాండింగ్ ఉన్న వీడియోస్ అట్ల వాళ్ళ ఇప్పుడు అమ్మాయి వాళ్ళ మద మదర్ ఫాదర్ తో బాండింగ్ ఉన్న వీడియోస్ చిన్న చిన్న వీడియోస్ అనేది చి పెళ్లి కొడుక్కు చూపిస్తాడు
ఓకే
ఆ వీడియో ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ వీడియో ఎట్లాగా తీయలేం కదా నేనయితే ఇది తీసాను మీకు నచ్చుతుందో లేదో అని చూడండి అంటే అందరు చూసి బాగుంది అని ఎమోషన్ గా ఫీల్ అయిపోతారు ఏమో
నా ఫ్యామిలీ వీడియోస్ గా బా ఎమోషన్
ఎమోషనల్ అయిపోయి బాగుంది చాలా డిఫరెంట్ గా తీసావు పర్లేదులే అని అది పెళ్లి అయిపోతది పెళ్లి అయిపోయినాక లాస్ట్ కు మెటర్నిటీ ఫోటోషూటుకు మల్లా వాన్నికి పిలుపిస్తారు లేదు ఈ సారి ఏమ్ పోగొట్టడు ఇగ వాడికి భయం అర్ధమయిపోతుంది ఒకసారి పోయింది కదా అని మళ్ళీ అబ్బాయి కి ఇయ్వకుండా జేబులో పెట్టేసుకుంటాడు
ఆహా
అస్ ఎండింగ్ అయిపోతాది మూవీ
స్టోరీస్ మూవీ చూశారా అండి మీరు
ఆ చూసా అండి అది కూడా చాలా దారుణంగా ఉంది
అవును కేరళ టూ డేస్ టూ అయితే బాగుండింది భయం వేసింది నాకు ఒకానొక సిచువేషన్ లో అయితే చాలా భయం వేసింది అమ్మ ఎంత దారుణంగా ఉంట
ఏంత సాయి కో శాడిజం లెక్కనే అనిపిస్తది అది మొత్తం
ఆ నిజంగానే కానీ చూపియ్యాలి ఇవాళ రేపు యూత్ కి అది ఒక మూవీ ఇన్స్పిరేషనల్ మూవీ ఎందుకు అంటే బ్లైండ్గా చిన్న చిన్న పిల్లలే మ బాగుండే కన్నా ఒక వాళ్ళ ఇంట్లో వాళ్ళని వద్దు అనుకొని వెళ్ళిపోయే వాళ్ళకి ఎక్స్పెషల్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిగ్టన్ ఇయర్ ఉన్న పిల్లల అందరికి ప్రియా అప్పుడు తెలుసి వస్తది భయం చే ఉంటది ఏంది అసల
అలా నా నాకు బాధ అనిపించింది స్టోరీ స్టోరీ ఏంటంటే ఒక ఆమె అంటే బి బిలో ఎయిటీన్ ఇయర్స్ ఆమె వాళ్ళ పేరెంట్స్ ని వదిలేసి వెళ్తాదా ఆ అది మస్తు దారుణం అనిపిస్తుంది అసలు
అ అనుకున్ ముగ్గురు స్టోరీస్ లో కన్నా కొంచెం బెటర్ ఏంటిది అంటే అమ్మాయి చదువుకొని ఉన్ కది అంటే ఆమె లే కానీ పాపం ఆ పిల్లని కూడా లాస్ట్ కి ట్రై చేసి చేసి బీఫ్ తినను అని అని అంటది స్తున్నాము ఎక్కువ
బవంతంగా పెటిస్తారు
ఆ అది అయితే బాధగా
అది మళ్ళీ ఆమె బ సెల్ఫ్ హార్మ్ చేసేసుకుంటది ఇంకా
ఉ ఇంగ తనకు అర్థం అయిపోయింది ఇంకా వీళ్ళకి ఎట్లాగో నన్ను వదలరు పాపం వాళ్ళ పేరెంట్స్ ఆ ఈ అమ్మాయి అబ్బాయి గురించి బాగా హైప్ ఇచ్చేస్తది కదా మంచోడు అది ఇది వాళ్ళు కూడా నమ్ముతారు అడ చూసి
దో అని అనుకుంటారు
ఉమ్ అ వినలేదనిని అనుకోర్లేం కానీ చూస్తే వాళ్ళు వచ్చేళు బప కానీ అప్పడికి వాళ్ళకి
ఇమేమీ అనుకుంటున్నా అంటే నా పేరెంట్స్ చెప్పినా నేను వినలేదు అని అయ్య వాళ్ళ వాళ్ళ మాట థాను
వాళ్ళక్ మొకం చూపించుకోలేక
ఆ వాళ్ళని పడేసిన వాళ్ళ ముందు ఎట్లుంటది అని ఆమె కూడా కొంచెం ఆలోచించి
ఉమ్
చేయిస్థాది అక్ ట్లా
అదే అది మాత్రం చాలా బాధన్పి సారి నాకు ఒక్కసారిగా ఆది చూసేసరికి బాబోయ్ ఆ చిన్న బా గున్ లాస్ట్ కి సరే చ్ స్టోరీ కొంచెం బెటర్ లేండి గానీ వాళ్ళు వాళ్ళ మనవడిని పెంచుకుంటారు వాళ్ళమ్మాయిని వాళ్ళొకల్ని లాస్ట్ ఫైనల్ కి పాపం వీళ్ళకి ఎవరు ఉండరు వాళ్ళ ఏజ్ కూడా చాలా ఎక్కువ పాపం ఆ అక్క పాప మీదే బతుకుతారు
అవును మీరు కేరల స్టోరీ వన్ చూసారా
ఆ చూసాను అది కూడా అది చూసాకనే టూ మీద నాకు బాగా ఏంత తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ పెరిగింది
వన్ నాకు టూ కంటే వన్ దారుణం అనిపించింది ఇంకా
ఆ వన్ ల అసలు ఎండ అనేదే ఉండదు కాకపోతే టూ లో అటు ఇటుగా బెటర్ అనిపిస్తుంది నాకు
ఉంది టూ లో హ వన్ లో వచ్చేసి ఇక మొత్తం ఎట్లా అంట అంట సైకో సైకో దే ఉన్నట్టుంది
ఇక వన్ లో ఏంటి అంటే ఆ దానికి ఎవరు యాక్చువల్ గా మరి ఆమె అంతటా ఆమె వచ్చి చెప్పిద్ది అ టూ లో ఏంటంటే మనం
ఉ అవును టూ టూ కొంచెం వైలెన్స్ తక్కువ ఉంటది కొంచంచం ఏంటంటే ఇ కొంచెం అర్ధమయ్యే విధల విధంగా ఉంది వన్ లో ఉంటే మహూర్తం ఇట్లాంటి కదా శారీధం లెక్క అనిపిస్తుంది బాగా వాళ్ళు ఫోర్సింగ్ వాళ్ళను ఇష్టం ఉన్నట్టు కొట్టడం
స
ఉ సరే అండి
సరే అండి
అ